హాయ్ చెప్పండి ఏం చేస్తున్నారు నా బాగున్నా మీరు బాగున్నారా
చాలా రోజులయితాంది మాట్లాడాక క్యాబకి
హ్మ్ బాగున్నారా మీరు
ఆ బానే ఉన్నాం మీరు ఎక్కడికి వెళ్ళారండి ఫోన్ కలవట్లేదు
ఆ
ఆన్ చేస్తా కలవాట్లేదు బా
ఆ అదే అదే బిజీ ఉండే అయితే ఇగ
ఏమైన్నా మ్యారేజ్లకు
అవునువునువును ఆ మ్యారేజ్ పేళ్ళి మ్యారేజ్ ఉండే అయితే మ్యారేజ్ కెళ్ళిన అవునువును అది లేన్ లేదు లేదు దగ్గర వాళ్ళే హ్మ్
బాగా అయిందండి ఎల్ మన్
హ్మ్ బాగుంది మీరేం చేస్తున్నారు న్ ఐైవ్ బడ్ ఫీవ బ ఎ పేరు అది సూష ఇంకా చెప్పండి బయిస్ టక్ అవుతుందండి ఒకసారి అవునవును ఇ ఇప్పుడేమో వేడిగా ఉంటుంది మళ్ళీ కాసేపు మార్నింగ్ చూస్తేనేమో చల్లగా
ఉడకపోత బాగాయి అంది మళ్ళా కూలర్ కూడా సరిపోతుంది
అవునువును ఆ ఇప్పుడు ఆ ఇయిట్ సైడ్ ఇలానే ఉంది కానీ మార్నింగ్ చాల పెడుతుంది మళ్ళీ
మార్నింగ్ పద్ పొద్దున పూట ఎట్లా అంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంది
పిల్లలు స్కూల్ క వెళ్ళే మళ్ళీ స్కూల్ క వెళ్ళే టైం వరకి కొంచెం
అ ఇంకా మీ వి
లేదండి ఇన్నీ బ్లౌజెస్ ఉండయి అర్జెంట్వి అది స్టిచ్ చేస్తున్నా మన మళీ అవా ఈ రోజు మార్నింగ్ నుండి ఇదే వరకు అవుపోతుంది టటువ థౌజండ్ట్వ ఫై్వ ౌజడ్ట్ంట ఫైవ్
పెళ్ళి కూడా కుడతారా అండి ఏమైన్నా డిజైల్ ఏమైనా వర్క్
ఆల్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే బట్టి ఇంట్లో ఉండి నా వరకు నేను చేసుకుంటా
డైలీ రెండు మూడు జాకెట్లు కుడతారా మీరు
ఆహా లేదు అంటే ఇప్పుడు సీజన్ సీజన్ బట్టి ఉంటుంది గిరాకి ఆ మ్యారేజ్ సీజన్ కాదా అందుకో వస్త మనే కొంచెం ఎక్కువ ఉంటాయి మ్యారేజ్ సీజన్ కాబట్టి సీజన్ పోయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరుూ ఏ పండగేర కొత్త డ్రెస్సెస్ వేసుకుంటున్నారు
చాలా వరకు డ్రస్లే వేసుకుంటారువులకి డ్రెస్లు వస్త
నాకు ష చే అవునవును
అలా
మ్మ్ పోలా
మామూలుగా ఆ చేతుల్ హండ్స్ బుగ్ బుగ్గలు ఇట్ల రావాలి ఇ
ఆ ఆ అన్నీ ఆల్ ఓవర్ ఆ అన్ని చేస్తా స్తా నేను ఎవరి పైన డిపెండ్ అవ్వను
ఆ
నా వర్క్ త నా వర్క్ నేనన్ చూసుకుంటా ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ పైన ఆధారపడితే ఏం చేస్తారంటే మనకు నచ్చిన్లా ఉండరు కదా నచ్చిన్లా స్టిచ్ చేయరు
అలానా
ఆ ఉన్నారు కానీ నేను ను ఏం చేస్తా అంటే వాళ్ళు స్కూల్కి ఎళ్తారు కదా వెళ్ళినప్పుడు అట్లా ఆ ఆ ఆ టైం లో ఆ టైం డనే టైం వేస్ట్ చేయను
అలానా ఇబ్బంది పెడతరా మరి పిల్లలు చిన్నో లంటి వనీ
అవునవును ఆ చిన్న వాళ్లే కానీ ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళతో వాళ్ళు సా
వాళ్ అల్లరి చేస్తారు నన్ కుట్టుకోడానికి కూడ్తానే ఉన్ అంటే కొంచెం డిస్టర్బ్ అయితది కదా
ఆ చేస్తారు ఆ చేస్తారు కానీ మా పెద్ద అబ్బాయి ఆడిపిస్తాడు వాళ్ళా తమ్ముడిని చూసుకుంటడు బానే చూసుకుంటాడు ఎవరు
మీ పెద బాబు
పెద్ద పాప పెద్దవీడే అంటే ఫిఫ్త్ క్లాస్ వాడు
అండి
వాడు ఫిఫ్త్
హ అవున్
ఆ మా పెద్దబ్బాయి మా చిన్న అబ్బాయిని ఆడిపిస్తాడు బాగానే ఆడుకుంటారు వాళ్ళిద్దరు నే ఇక నేను వాళ్ళు స్కూల్కి వెళ్తారు అట్లా వెళ్ళిన టై లో ఖాళీగా ఉండడం ఎందుక అనేసి ఈ వర్క్ చేస్తా
ఖాళీగా ఉండడం మంచిది కాదు
ఆక్చువల్లీ నేను టీచింగ్ టీచింగ్ లోకి వెళ్ళలేదాన్ని కానీ మా అబ్బాయి చిన్నోడు అనేసి నేను వెళ్ళట్లే ఇప్పుడు
అవును అన్న
నెక్స్ట్ ఇయర్ అడి వెళ్ళాళి
మరి అట్లా టీచింగ్ వెళ్తే మరి మిషిన్ కొట్టు మిషిన్
అదే నేను జస్ట్ అ న ఆ నాది నేను ఎవ్వరి పన డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే నాది నేను చేసుకోవాలన్నట్టు అప్పుడు అట్లా నేర్చుకున్నా మ్యారేజ్ అయినాక మీరు
వాళ్ గ గు
ఆ బయటి వాళ్ళకి కూడా
ఇలా ఇంట్లో ఉంటాను హోమ్ వైఫ్ ఉ ఉంటాను మళ్ళీ మా సార్ కు ఏమన్నా హెల్ప్ చేస్తానండి బిజినెస్ లో
ఓకే ఓకే ఏదైనా పర్లేేదు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఇద్దర వారు చేస్తేనే బతకవచ్చు
ఇద్దరు చేస్తేనే సరిపోతలేదండి పిల్లలు పెరుగుతాంటే క ులు పెరుగుతా చాలా వరకు అవుతుంది కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు ఐదు వందలు పట్ కొ టక్ సం అన్సి లేక లే కొన్ని వా సపోతు
మళ్ళీ అవి కూడా ఎట్లా అంటే అన్నిీ మందులు అన్నిీ వేసి పండిస్తున్నారు ఇప్పుడు నాన్యాచురల్గా అంటే ఏం లేవు
ఏం లేవు ఆర్గానిక్
ఉ అదే మొత్తం మొత్తం అదే ఫుడ్డు అదే కల్చర్ మొత్తం
అయిాన మనషకి ఎంత సుక్కం ముడుద అ నే
అవును అంటే ఈ ఫుడ్డు ఆ వీటి వల్లనే ఎక్కువ
అన్ని కెమికల్ ఎంత అనారోగ్య
ఆ ఇప్పుడు ఏంటి ఒక థర్టీ ఇయర్స్ రాగానే షుగర్ అంటే అంటున్నారు బీపీ అంటున్నారు అన్ని అన్ని రోగల్
ర మ బీపీ లేదా థైరాయిడ్ ఇద అతే కం
కాన్ పనిసారి ఉంటున్నాయి మనిషికి మనం ఏ ఫుడ్ది అది ంత ఫుడ్ తోనేే ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడే ఎట్లా ఉండేది పల్లెటూర్లలో
పల్లటూర్ వాతారణం అయితే ఇంకా బెటర్ంటంది
ఆ పల్లెటూర్లలో మంచి ఫుడ్ వాళ్ళు టైమ్ టు టైమ్ తింటారు కాబట్టి టిాల ఆగా మణమ త ఉండాల
ఉండలేమో అలా వాళ్ళ గట్
గట్టిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మంచిగా గట్టిగా ఉంటారు ఫుడ్ కూడా కర తీసుకుంటారు
అది వాళ్ళు మందులుని పంట తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ చేతులలా
నట్లా అదే అదే ఇంకా చెప్పండి ఇంకా ఇంకా ఏదన్నా ఇప్పుడు పండగ ఉంది కదా ఉగాది
ఆ ఉగాది ఉంది బానే సెలబ్రేషన్ చేసుకుంటాము
హ
హిందువులం కాబట్టి
ఆ మనం చేసుకోవాలి
గా ఊడ్చుకొని చల్లుకొని కల్లాపి జలి రంగు వల్లులు అలంకరించుకొని కడపాకు పసుపు కుంకుమలు పెట్టి ఇల్లుగాడి తోరణాలు
ఉ మనకు అవే మెయిన్గాదా ఇప్పుడు మామిడి తోరణాలు
అన్ని పచ్చడి చేసుకుంటా బ గాది పచ్చడి
ఆ స్పెషల్ ఉగాది ప చెడ బూరెలు
చెడ్్ర చూలు అంటే ఆరు రక కాాలగా చిత్ర పడు మత్తము మామిడికాయవ చిన్న చిన్న వా హాలో వేపపువ్వు.
తీప్ ఈ వగరు, చేదు, కారం
కారము, ఉప్పు, అన్ని కలిపి ఒక కొత్త కుండలా దాని కుండను కొంచెం పూరీచ్చి కంకణం కట్టి అన్ని అందులో వేసి ప ఇక్కడ తయారు చేసి దేవుళ్ళను పూడ్చుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ తోరణాలు కట్టి
హ్మ్ మన తెలుగు సంప్రదాయమే అది మనకి తోరణం మామిడి తోరణం
ఇలా కట్టుకొని శనిగా పెట్ శనగపప్పును, బెల్లం కలిపి మిక్సీ చేసి ఉడకబెట్టి బురేలు కాని
హ్మ్
కూరలు వేసి దేవుళ్ళ అక్కడ పెట్టి మనకి ఏ అడ అన్నీ నీ ఇష్టదైవం దేవుళ్ళ దగ్గర పెట్టి పచ్చడి లాస్ట్ పండగని దండం పెట్టుకుంటాం.
హ్మ్
మొక్కుతామండి. మళ్ళా సంవత్సరం వరకు అ చల్లాగా చూడతారుని
అంతే ఇకా పిల్లలు
అందరం హ్యాపీగా అందరం కలిసి చేసుకు రోజు
ఇప్పుడు వంట చేసారాండి. మరి
చేస్తానండి. ఇప్పుడు చేస్తా ఆ వంట ఇప్పుడే పొయి మీద బియ్యం పెట్టినా గ్యాస్ అంటిచ్చినా
హ్మ్
ఏసారే ఎయ్యాలి మీరు చేస్తారా చేస్తున్నార చేయాలనా
చేయ్యాలి. నేను అంటే స్కూల్కి వెళ్ళొచ్చిరు. కదా ఒక అబ్బాయి పడుకుంటున్నాడు ఆ అబ్బాయిడి లేపాలి లే లేపి కొంచెం ఫుడ్ పెట్టి మళ్ళీ పడుకో బెట్టాలి. అయితే తను నర్సరీ కదా అబ్బాయికి కొంచెం అలసిపోతాడు కదా స్కూల్లో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఉండాలి అంటే పిల్లలు
మళ్ళీ లేస్తాడా అబ్బాయి మరి తిననికి
తను
పాలు అట్లా బ్రెడ్ ఏమనాది తింట
ఆహా లేేదు ఏం ఏం లేదు తను అన్నమే తన కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉండ అయితే ఓన్లీ ఫుడ్ అయి తీసుకుంటాడు ఎక్కువ ఏం బయట ఫుడ్ పెట్టను నేను వాడికి
పెట్టదయినా ఇంత పిల్ చిన్న పిల్లలకు సరేనండి అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి నందుకు థ్యాంక్స్ కృతజ్ఞతలు ధన్యవాదము